హలో హాయ్ అండి వినిపిస్తుందా
ఆ హాయండి వినిపిస్తుందండి
గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ అండి ఏం లేదండి ఊ తిన్నాము
అవునా తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం తిన్నారు
చపాతి బెండకాయ ఫ్రై అండి
చపాత్ తి బెండకాయ్ ఫ్రై ఓకే మీర్ నేను దోస తిన్నా అండి
అవునా
మ్ ఈ రోజు కొంచెం లేట్గా లేసినామా
ఆహా అవునులేండి
ఆ టిఫిన్ అయిపోయింది ఈ టైమ్కి వచ్చేదన్నాడా
ఆ
అ ఇంకా టైమ్ ఉంది అంకుల్ ఇంకా నైన్ థర్టీ వరకు కదా మీరు పెట్టేది ఇంకా నైన్ టెన్ ఎ అవుతుంది టైం అంటే మళ్ళీ వేసిచ్చినాడు
ఆ ఇంకా ఆ టైం అయినా కూడా ఇంకా రా తిన ఆ టైమ్ లో కూడా తినకూడదు అంటే ఇంకా కష్టమదైనా
అదే కదా మామూలుగా ఓనర్ వాళ్ళు ఉంటే వాళ్ళు నైన్ ఫోార్టీ వరకు కూడా వేస్తారన్నమాట
ఆహా
అంటే వీళ్ళు పాపం మంచోళ్ళే మంచిగానే మాట్లాడుతారు డైలీ వంట చేేసే వాళ్ళు కూడా మళ్ళీ ఏపిచ్చినాడన్నమాట ఫస్ట్ లో వస్తే మంచిగా ఉంటదమ్మా పిండి ఇప్పుడు మంచిగా ఉండదు అని చెప్పేసి అన్నాడు ఆ బట్ కాల్చడం కూడా కొంచెం పచ్చిగానే ఉనింది టేస్ట్ అట్లుంటదేమో అనుకున్నానా పర్లే బాగుండే
అవునులేండి అంటే పర్లేదు బానే ఉంటాయండి దోసలు అవునా అండి
సరే అండి మామూలుగా మనకి పల్లి చట్నీ చేస్తే బాగుంటుంది అది కాకుండా రెడ్డు చట్నీ చేస్తారా ట్యూస్డేను మాకి ఫ్రైడే దోశ పెడుతారు
ఆహా
బా నాక్ ట్యూస్డే తిన్న బుద్దే కాదసాలు అసలు ఆ చట్నీ చేస్తారు రెడ్ చట్నీ అ అస్సలు నాకు ఇంకా తిన్నబుద్ధే కదనమాట ఇంకా ఈ రోజు పల్లి చట్నీ చేస్తారు బట్ అది ఎలా ఉంటదంటే ఏదన్న పిండి మిక్స్ చేస్తారేమో అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది
అవునండి కొంచెం మిక్స్ చేసినా చెయోచ్చు ఎందుకంటే అంతమందికి పెట్టాలే కాబట్టి చేయ్యచ్చు మా పీజీలో నేను అంతకు ముందున్నప్పుడు కూడా సేమ్ అలానే ఉందండి
ఉ
బట్ మనకి పల్లి చట్నీ అన్నది తినొచ్చు అది రెడ్డ్ చట్నీ చేస్తార్ అస్సలు తినబుద్దె కాదు
అవునండి అది కాని కష్టమే అది రెడ్ చెట్నీ ఆడ తింటమండి దోసలో కష్టం
ఆ అది ఫుల్లు వాటర్ వాటర్ ఉంటుంది ఎర్రకారం ఉన్నట్టు ఉంటది ఫుల్లు వోటర్ వాటర్
అయ్యయ్యో పీజీలో అంటే ఎట్లానే అంటే కష్టాలన్నీ కానీ తప్పద్ ఉండాలే కాబట్టి
ఉండాల చ్ మనము అన్నిస్ సాక్రిఫైస్ చేసి ఇక్కడుంటాము మంచి ఏదో జాబు అట్లా ఉందాము అన్ చెప్పేసి ఏందో అండి లైఫ్ అసలు లైఫ్ అంత ఏదో ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుత్ తున్నామన్నట్టు ఉంటదన్మాట
అదేదో బీటెక్ వరకు ఒకలాగు ఉంటది అదే చాలా బెటర్ గా అనిపిస్
మనము స్కూల్కెళ్తున్నప్పుడు ఇంటర్ ఆ చదువుతున్నప్పుడు అబ్బా ఎప్పుడెప్పుడు చదువు అయి పోతే బాగుంటది అనిపిస్తా ఉండే
కాని ఇప్పుడదే బెటర్ అనిపిస్తుందండి
అదే చదువు అయిపోయాక అయ్యో బాబాయ్ వద్దునయనా మనకి కాలేజీ స్కూల్లే బెటర్ ఉంటాండే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాంటిమి అనిపిస్తుంది
ఇప్పుడైతే రోజు అదే అనిపిస్తుంటది అదే బెటర్ అదే బెటర్ అదే బెటర్
అహ్హ్ హ హ అదే అండి మనకి ఉన్నప్పుడు వాల్యూ తెల్వది అయిపోయానాక ఇయ్యో అదే ఉం ఉంటే బాగుంట్రా అనిపిస్తది
మరి ఇప్పుడేం చేస్తున్నారండి
ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదండి కోచింగ్ జాయిన్ అయి నిన్న కోచింగ్ అయిపోయింది బట్ జాబ్ ఏం రాలేదు
సచ్చి ఇండ్లనే ఉన్న
ఎక్కడండి చానా కష్టం ఉంది బయట కాబట్టి ఏం చేయాలో ఏమో కూడా అర్ అర్దం కావడం లేదూ
అవును బట్ కొంతమందికి చాలా ఈజీగోచ్చేస్తున్నాయి జాబ్స్ కొంత్ కొంతమంది పాపం ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదు
ఈ లక్కు అండి ఫస్ట్ మ్యాటర్
అవునవును మనకి స్కీల్స్ ఎంత ఉంది మనకి ఎంత టాలెంట్ ఉంది ఇవేం ద్ క్షమి కాదు అన్ని వచ్చినా మనకు కొంచెంమన్నా లక్కుంటేదో అంటారు కదా అవగించంత అయిన ఉండాలబ్బా మనకి అద్రుష్
ఆ అదేగదా అది ఊరికనే రాస్ ఎండ్లగాదని నిజమయిన్దేదో కొట్టి రాసింటారు
అదే కదా ఇందాక నేను ఇంస్టా చూస్తా ఉంటినా ఒకటి ఆ ఇన్స్టా పేజ్ ఉందోక్ ఒక అమ్మాయిది మీరు కూడా చూసింటారు జపాన్ లో వర్క్ చేస్తుంటది ఆ అమ్మాయి
ఆహ
ఆ అంటే నేమ్ ఏదో అండి ఝాన్సీన్ జపాన్ అని అనుకుంటా
ఆహా
ఆ బాగుంది అవి నేను ఒక్కటి స్టోరీ జేసా అంతే ఆమె రీల్ ఇంక ఏదో జస్ట్ చూద్దామని చెప్పేసి యిన మొత్తం కంటెంట్ ఏముంది అని చెప్పేసి అదంత జాబ్స్ గురించి ఉంది సర్లే నేను బ్యాక్ వచ్చేసి నార్మల్గా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే అన్నీ నాకు జపాన్ కంపెనీస్ వస్తున్నాయి తెలుసా జపాన్ లో వేకెన్సీస్ ఉన్నాయి ఇంటర్న్షిప్ అప్పర్క్యూనిటీస్ ఉన్నాయి అప్లై చేసుకోండి అన్ని జపాన్ వస్తున్నాయి
మనం ఈడుండకి ఇంత కష్టం పడుతున్నా ఆ జపాన్ కి పోయి ఇంకా అంటే చాలా రోజులు అవుతుంది
మనకేంటంటే డ్రామాస్ లో చూసి అబ్బాయిఎమ్ ఉందిరా జపాన్ అంటే అన్నిీ తెలుస్త డోర నా న్వి టోక్యో సిటీ బావుంటది అంతా బట్ మనం వెకేషన్ కి ఆయితే వెళ్లి రావచ్చు కాని అక్కడే ఉండాలిని అంటే కష్టం అనమాట అక్కడే ఫుడ్ కల్చర్ వేరు ఉంటుంది
వెంచర్స్ ఇడికి అక్కడికి త్రిబులు ఉంటాయి
ఆ బట్ మన ఇండియన్ కరెన్సీనే కొంచెం బెటర్ అండి మనకి అక్కడ తక్కువ అనుకుంట డబ్బులు అంటే మన ఇండియన్ కరెన్సీ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ అట్లా అనిపిస్తది అక్కడ వాల్యూ తక్కువ అనమాట కొంచెం వాళ్ళ కరెన్సీకి
ఓహో
మా ఇండియే అంటే కొంచెం పెద్దగా ఉంటంది పెద్ద కదా ఎక్కువ అ మాట వన్ రూపీ ఈక్వల్స్ టు సంథింగ్ రూపీస్ ఉంటుంది
అవునా ఇ ఇప్పుడైతే అమెరికాలో అయితే అంత ముందు ఎయిటీ ఫోర్ సంథింగ్ ఎదో అంటే ఇప్పుడైతే హండ్రెడ్
ఆ అదే మన మనకి వాల్యూ బాగుంటది అనమాట బట్ మనమే ఏదానికి వెళ్ళిపోతు మనంళ్ళని తగ్గించుకుంటాం అన్నమాట
ఆ అదే కదా
ఉం అందరు ఇండియాకు వస్తుంటే కానీ వేరే దేశాల నుంచి మనం మన దేశం నుంచి వేరే దేశానికి పోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అన్నమాట
అందరు ఇకా ఇప్పుడు అందర్ యుఎస్ లండన్ అమెరికా యూకే
ఆ ఇంకా ఇది కూడా అండి జర్మనీ కూడా అంతే చాలా ఎక్కువ మంది వెళ్తారు అనమాట జర్మనీ లో కూడా కొంచెం అంటే కాస్ట్ లివింగ్ కొంచెం బెటర్ అంటా అందుకని చెప్పేసి ఎక్కువ వెళ్తారు ఏమో అండి నాకు పెద్దగా తెలియదు ఏందో హాఫ్ హాఫ్ నాలర్డ్జ్ అనమాట నాది కూడా
ఆ
నాకు కానీ ఆమెవీ ఆ చెప్పండి
మొన్న రీసెంట్గా మా అక్క కూడా తను అమెరికాకు పోయింద అనమాట ఏమంటారు మా మామ కూతురే తను అక్కడ ఏమంటారు ఎంఎస్ చేసింది తర్వాత బాబు పుట్టి నాడు ఫస్ట్ అంటే మా మ్యారేజ్ అయిపోయినాకే వెళ్ళిపోయింది తను మా బాబు పుట్టి నాడు తర్వాత అక్కడ ఒక్కతే ఇంకా అంటే ఒక్కతే చేసుకోలేదు కదండి ఇంక డెలివరీ అయింది ఇదంతా చాలా కష్టంగా ఉండేసి తను మరి కొన్ని రోజులు ఇండియా కి వచ్చేసి ఉండి తర్వాత కొంచెం బాబు పెద్దగయినాక వెళ్లి పోయింది తర్వాత మరి కొన్న ఒక్క ఫో టూ త్రీ ఇయర్స్ కి మళ్ళా ఇంకొక బాబు రీసెంట్ గా పుట్టిన్నాడు ఫోర్ మంత్స్ తనకు తనూ ఇంకా ఇద్దరు పిల్లని హ్యాండిల్ చేయలేక తను అక్కడ నుంచి వచ్చేసింది అక్కడ మనం ఏం చేసినా అసలు ఎవరు చూసుకునే వాళ్ళు ఉండరు అంత దూరం అయినా పోవలన్నా కూడా కష్టం
కానీ నాన్నమ్మ వాళ్ళు చూసుకుంటారు అక్కడ వెళ్తే ఎవరని చూసుకుంటారు పాపం ఇద్దరు పిల్లల్ని హ్యాండీల్ చేయాలంటే కష్టం
ఇప్పుడు తను వాళ్ళ అత్తమ్మ వచ్చింది కానీ ఎంత చేయి ఉన్నా కూడా వాళ్ళయినా ఎన్ని రోజులని ఉంటారు వాళ్ళకి ఇల్లు ఉంటది ఏది ఉంటది ఇంటి దగ్గర చూసుకోవాలా కష్టం మనే తే మరి ఇంకా తను ఇక్కడే వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోతున్నా అట్లుండది పరిస్థితి
అయ్యో అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసారా మరి ఇక్కడికి
ఆ ఆ వచ్చేసారండి మొన్న ఒక వన్ వీక్ అయింది వచ్చి కూడా వన్ వీక్ అయి ఉండొచ్చు
ఓకే అదే మన కంట్రీని వదులు పెట్టేసి పోతామా ఏందో ఆడ అంత ఎ టుందో కూడా తెలీయదు అనమాట మనము ట్రిప్ పోయి రావచ్చు కానీ అక్కడే ఉండి సెటిల్ అవ్వాలంటే నిజంగా చాలా దైర్యం ఉండాలండి
చాలా కష్టం అండి అదే అంటుంది ఆ ఇండియా ఇట్లా ఏమంటారు ఇండియా ఏడు తగులుతా అని గాలి తగులుతాని అమ్మయ అనిపించ అనని
ఆ బట్ మనం మనం వెళ్ళినం కాబట్టి మనకి కొత్త మోజు కాబట్టి వెళ్తే బాగుంటుంది అక్క సేటిల్ అవుతే బాగుంటది అనుకుంటాం అనమాట
ఆ అదే అండి
అలావి ఇల నేను ఇందాక రీల్స్ అట్లా స్క్రోల్ చేస్తా ఉంటే చూస్తా ఉంటే అంటే నేను మామూలుగా డ్రామాస్ ఎక్కువ చూస్తా చూస్తా అండివి జాపనీస్ డ్రామాస్ కొరియను చైనా ఇవి చూస్తా అన్నమాట ఎక్కువ నేను అవన్నీ చూస్తూ ఉంటే అబ్బా యిమె నేను అనుకున్న లైఫ్ ని లీడ్ చేస్తాని మనం కూడా వెళ్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది బట్ అనిపిస్తుంది ని మనం ఉండి జీవితం అంతా ఆడే ఉండాలంటే ఉండలేం
ఉండలేమండి అవునండి చనా కష్టం అయితది
అదే అదే మనకి ఇక్కడ మన ఇండియాలోనే ఉ ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి ట్రావెల్ చెయాలంటే అబ్బా ఎంత దూరం పోరావాలా అనిపిస్తంది
ఆ అదే కదా ఇపుడు మనం చూడండి బెంగళూరు హైదరాబాద్ పోవాలంటేనే అంటేనే సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ అంటాం ఇంకా అంత దూరం పోవలంటే అ అసలు కష్టం చాలా
ఇప్పుడంటే ఇప్పుడు కొదంటే ఇప్పుడు వెళ్ళేసి రావచ్చు అనమాట ఇంటికి మన దేశంలోనే ఉన్నాం కాబట్టి బట్ ఒకసారి మనం కంట్రీ ను వదిలిప పెట్టీ వెళ్ళిపోయినామ అంటే ఆ టికెట్లు రేట్లు ఆడ లివ్స్ కు చాలా కతంగం ఉంటది
కష్టం అండి
ఉ అదండి ఇంకేంటండి
చెప్పాలండి మీరే మరీ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇది నేనైతే డిప్రెషన్ లో ఉంటా అం అనమాట ఎప్పుడు వస్తుంది రా అందరు జాబులు చేస్త తేరారు ఇంకెప్పుడు వస్తుంది రాబనకి అన్నట్టు ఉంది పరిస్థితి
ఇందే ఇంకా హోప్ ఫర్ బస్ట్ అంటారు చుడాండి ఇంకా అది చేయాలి ఏమో మనం
ఎప్పుడు వస్తే అప్పుడు రానీలే అని ఎంత ఇంకా ఎంత స్ట్రెస్ తీసుకున్నా అది రావాల్సిన టైం లోనే వస్తుంది
అదే కదా మనకు లక్ రాసి పెట్టు ఉంటే అప్పుడు అంతవరకు వెయిట్ చేయాలా
సరే అండి మరి అయితే
ఆ సరే అండి మరి బాయ్ అండి